హలో హ హాయ్ అండి బాగున్నారా అండి బాన్నా
ఆ బాన్నామండి
ఆ తిన్నారా అండి ఆ భోజనం అయ్యిందండి మీది అయ్యిందండి
ఆ ఐందండీ
అవున అండి మీరు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారండి
మేము లేదండి ఆ ఫోన్ యూజ్ చేయడం వల్ల నాకి ఈ మధ్య ఆఫీస్ ఆఫీస్ వర్క్ అని తలనొప్ప ఎక్కువ వచ్చేస్తుందండి ఆ ఫోన్ ఎలా యుస్ స్ చేస్తారో ఏంటో
అంటే మీరు నార్మల్గా యూజ్ చేయ్యారండి ఫోను ఈ కాలంలో చాలా మంది పిల్లలు పెద్దలు అందరితో కనుక ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇ
ఆ ఈ కాలం పిల్లలి ఏం చెప్తా రండి వాళ్ళ గురించి ఫోన్ ఇయ్యకపోతే అన్నం తినరు
అవునండి అదైతే కరెక్ట్ అండి ఆ ఫోన్ ఇస్తే మేము తింటాము పంటాము అంటారండి ఏందండి ఇది పిల్లువల అంటేనే ఇప్పుడు ఫోన్ కి అడిగి ట్ అయిపోనండి
డి పెయింట్ అబ్బాయి ఉన్నారు అండి మా పక్కింటి అబ్బాయి ఆ అబ్బాయికి వందకి పదిమార్ లో పన్నెండు మార్కులు వచ్చాయంట అన్ని సబ్జెక్టులో సరే బుక్ బట్టి చదివు పంపిస్తారా ట్యూషన్ పంపిస్తారా అంటే కంఠసే ఫోన్ చూస చదువుకుంటాను గంట సేపు ఫోన్ చూసే తింటా లేదా నేను బట్టలు చిపేస్తాను నేను బుక్కులు చిపేస్తాను ఇలా
మరీ మరీ దారుణంగా తయారైంది అండి ఈ కాలంలో ఈ జనరేషన్ పిల్లలు ఏ విధ ఉన్నారంటే ఒక ఒక వారి మాట వినరండి ఒక పెద్దోళ్ళ మాట అసలు వినరండి ఇంక ఇంట్లో వాళ్ళ మాట అంటారా అసలు లేనార ఫోన్ ఇస్తేనే ఇంటా ఏమనంటే నాకు ఫోన్ ఉంటేనే ఏమైనా కానీ చేస్తా
ఆ మన కాలంలో ఉన్నప్పుడు ఎంచక్క పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంత్రం కోస చెట్టుకి నాడు కున్ని
చెట్ కింద గేమ్స్ అవి వాడు ఉంటుంటే వీళ్ళంతా కలిపి ప్రీ ఫైర్ ఆడదాం పబ్జీ ఆడదాం. కోర్ల అని చెప్పి ఆ పిచ్చి మొత్తం ముదిరిపోయిందడి చాలా పిల్లకి ఇపుడు హాయి
ఫోను లో గేమ్ తప్పా అదే కాసేపు గ్రౌండ్ గ్రౌండ్కెళ్లి అడమనం
అవునండి గ్రౌండ్కి పోయినా సర అక్కడ కాదండి నార్మల్గా మా ఊర్లో అయితే ఇబ్బుడు గ్రౌండ్ కు పోదామని చెప్తారండి కానీ అక్కడికి పోయిన కూడ మళ్ళీ ఫ్రీ ఫైర్ పబ్జి తీస్తారండి.
పిచ్చెక్కిపో దానికోసమే పెద్ద పెద్ద ఫోన్లు కొంటున్నారండి పిల్లలు ఫోన్ కొనిస్తేనే చదువుకుంటా
కూడా ప్పుడు అసలు మాకు ఆ ఫోన్ కావాలి ఈ ఫోన్ కావాలని అడుగుతున్నారండి నేను ఆ ఏజ్ లో ఉన్నపుడు నాకు అసలు ఫోన్ అంటే కాని తెల్దండి.
తెలియదండి కీ ప్యాడ్ నాన్నలు కీ ప్యాడ్ స్నేక్ స్నేక్ ఏంస్తుంది చూడండి. ఆ గేమ్ తప్ప ఇంకో గేమ్ తెలీదు అది కూడా అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళం ఇప్పుడుప్పుడు తెలుసు దండి పిల్లలు ఆడుతున్నారని అప్పుడ్ నేను అది కూడా అడేదాన్ని కాదు అంతగా పెంచారు. మా అమ్మ నాన్న
అంటే ఎట్లండి మీరు పురాతన కాలం వాళ్ళ
చదువుకున్నామా చెట్టు కింద ఆడుకున్నామా ట్యూషన్ కు వెళ్ళొచ్చామా తిన్నామా పడుకు కున్నామా ఇంతే అండి మాకు
కానీ ఇప్పటి కాలంలో అట్లా లేరు కదండి ఇప్పుడు ఆ అమ్మకి అదే కదండి ఈ కాలంలో అమ్మకి కే నేర్పిస్తున్నారు ఫోన్ ఎట్ల యూస్ చేయాలా ఏం కతా అని అది వాళ్ళు ఇంకా ఫస్ట్ క్లాస్ కాదు ఏం కాదు యెళ్ళి కేజీ గున ఆయి అయి ఉండరండి జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటాయి వాళ్ళు అప్పుడే వాళ్ళు ఎట్ట మాట్లాడతారంటే ఇంక వాళ్ళకే అన్నీ తెలుసు అసలు ఒకరి మాట ఇన్రు ఇంకా చానా మెచ్యూర్ గా ఆలోచిస్తారండి వాళ్ళు గానీ ఒకరి మాట ఇన్రు ఆ నీ కాలం పిల్లలతో మనము ఏగాలంటే చాలా కష్టం కదండి ఒకవేళ మీకు అట్లాంటి పిల్లలు పుడితే మీరేం చేస్తా సరండి
హ్మ్
కాదండి మేము వస్తను అనుకోలె ఇప్పుడు నార్మల్గ మీ పిల్లలు అట్లుం టే మీరేం చేస్తారండి
అర్థం కాలేదండి
కాదండి ఇప్పుడు ఈ కాలంలో ఈ జెనరేషన్ లో పిల్లలు మొత్తం ఎట్ల ఉన్నారంటే మొబైల్ కి అడిక్ట్ అయిపోయినారు కదండి అదే మీ పిల్లలు అయితే మీరు ఎలా పెంచుతారు ఏ విధంగా ఉంచుతారు అని అడుగుతున్నానండి
ఓకే అండి నేను ఎలా చేస్తానండి ఇప్పుడు ఆ పిల్లలు ఫోన్ పట్టు కున్నారనుకో ఇప్పుడు మనకు ఫోన్ లో కొన్ని గేమ్స్ వచ్చాయండి ఎలాంటి గేమ్స్ ఏ ఫర్ ఆపిల్ ఎక్కడ ప్లేస్ చేయాలి దాన్ని బీ ఫర్ బాల్ ఆ దాన్నెక్కడ ప్లేస్ చేయాలి అలాంటి గేమ్స్ ఇంగ్లీష్ డ్యూలింగో ఆప్ అని ఒక యాప్ వచ్చింది
అవునవునండి
కుంట అది మాట్లాడితేనే వాళ్ళకి ఇంట్రెస్ నో నాకు ఫోన్ ఉంది నేను చదువుకుంటాను అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి ఇలాంటివి వాళ పో ఫోన్ ఓపెన్ చేస్తానే యాప్స్ ఏమి పెట్టను ఇలాంటివే ఫస్ట్ లో పెడతాను అన్నమా
అయితే మీరు ఫోన్ అయితే అడిక్ట్ చేస్తారు కానీ దాంట్లో కొన్ని కంటెంట్ నది మారుస్
ఎప్పుడు అడిక్ట్ చేస్తాను రోజుకి వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ అడుగుతారో అప్పుడు మాత్రమే తినే భోజనం చేసేప్పు ఒక గంట చదువుకునే ముందు ఒక గంట చేసేటప్పుడు అది వాళ్ళు తినరు ఇంక అన్నం ఇయ్యాక్ కపోతే
అవునా అదే అదే కదండి నేను అదే కదండి నేను అడుగుతాన అట్లా వాళ్ళు అట్లా చెప్పుకోకుండా మీరేలా పెంచస్తారనని నేను అడుగుతాన కానీ మీరేమంటున్న నేను
ఫోన్ ఇచ్చే పెంచుతా అని చెప్పడం లేదండి లిమిటెడ్ గా ఒకవేళ ఇచ్చిన ఓన్లీ ఇలాంటి వాటికి మాత్ మాత్రమే గేమ్సు ఇవన్నీ లేదండి ఇది ఈ ఒక గంట సేపు ఇయకపోయినా మ్మ్ ఒక గంట సేపు ఇయ్వకపోయినా వాళ్ళంతే ఇంకా ఎందుకంటే అంటే ఈ కాలం జనరేషన్ పిల్లలు నాకు బాగా అర్థమయిపోయారు సో మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళాలి
అది కాదండి దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా చిన్నప్పుడు నుంచి అట్లా పెరగడానికి
ఇంకొకటి ఏంటంటే అండి ఈ జనరేషన్ లో ఆ మొబైల్ లేకపోయినా పిల్లలు అంత ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసుకోలేరు ఏమి అని నా అభిప్రాయం గేమ్స్ ఇయ ఇయకండి హా అదే అది కూడా మనం ఫోన్స్ ఇవ్వకూడదండి స్టాట్ ఫోన్స్ వస్తాయి కదా పెద్దవి టీవీ లా అవైతే ఇంక్ కొంచెం బెటరే నాకు ఫోన్స్ ఇస్తే పట్టుకొని మనలాగా యూజ్ చేయడం వాల్ళ్ళు
అవునవునండి కాదండి మనము ఇలా కాకుండా ఇప్పుడు మొబైల్ ఇవ్వడం కాకుండా మిగతావి ఏమి లేవండి అనకేమన్నా సాల్వ్ చేయడానికి
ఆ అబాకస్ కిట్ వస్తుంది విన్నారా అండి ఎప్పుడైనా అబాకస్ అబాకస్ అబాకస్ కిట్ మ్మ్ అవి మీరు కావాలంటే యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూడండి మీరు అవి మ్యాథమెటిక్స్ బేస్న్ మీద వస్ స్థా అనమాట కాలిక్యలేషన్స్ కి పిల్లలు మాదవాటి థిక్స్ లో ఇంప్రూవ్ కావాలంటే దానికన్నా ముందు ఈ అబాకస్ అనేది కొంచెం మన తచ్చ కలండి
ఆ అవునులేండి
టెంటి
అంటే ఇప్పుడు మ్యాథ్స్ పరంగా చ ఫన్నీ నేర్చుకో నికి మీరి
ఆ ఇంట్రెస్టింగ్ ఉంటున్నది అబాకస్ అనే పిల్లలకి ఒకసారి మీరు యూట్యూబ్ లో దీని గురించి సర్చ్ చేయండి
అవునా సర్చ్ చేస్తా అండి కంపల్సరీస్త చూసి మళ్ళా నేను కనుక్ంటా అండి దాని గురించి హిందీ మొత్తం
హ
మిగతా ఏమైనా చేయగలరాండి ఫోన్ ఇవ్వడం కాకుండా నేనే ఏమంటున్నానంటే మనము వాళ్ళ ఫోన్ అడిగి చెకోకుండా చిన్న బోని ఇప్పుడు మనం పెరిగాం కదండి చిన్నప్పుడించే ఫోన్ లేకుండా మనము డిగ్రీ వరకు పెరిగింటాం అండి ఫోన్ లేకుంటా అలాంటిది చిన్నప్పు నుంచి ఓ ఇట్ వరకు ఎందుకు పెంచలేవని నేను అడుగుతున్నానండి మొబైల్ ఉండలే వాళ్ళు ఎంత అడిగినా ఏం చేసినా మనం కొజ
ఈ కాలం పిల్లలు ఇంకొకటి ఏంటంటే అండి ఏమైనా చిన్న మాట అంటేనే ఏమేమో చేసుకుంటారు వాళ్ళు నేను కోసేసుకుంటాను చిన్న పిల్లలు కాదు లైక్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అనే పిల్లలు అలాంటి వాళ్ళకి మనం ఎలా కంట్రోల్ చేస్తాము ఏమి
అలా అలాంటి పరిస్థితులో మనం ఏం
చెయలేము అందుకు న నేను దీనికి ఏం చెప్తున్నా అంటే ఫోన్ ఇవ్వండి మంచి వాటికి మాత్రమే ఇవ్వండి ఇవే నేర్పు చండి పిల్లలకి మీ ఇది చూడు నాన్న ఇది బాగుంటుంది అది చు చూడు బాగుంటుంది ఇలాంటివి రైమ్స్ పెట్
మరీ దానికి ఎక్కువ అడిక్ట్ అయిపోతే మనం ఏం చే స్తామండి
అది కూడా రోజుకి రెండు గంటలు మాత్రమే తిన్నగా తినేటప్పుడు ఒక గంట
అట్లాంటప్పుడు వాళ్ళకి అదే ఎక్కువ ఇంట్రెస్ట్ వ వచ్చేసి ఆ రెండు గంటలు మాత్రమే మంచి మంచిగా దానికోసం ఎక్కువ కష్టపడతారే మో అండి ఇంకా ఆ రెండు గంటలు అదే టైం కాదండి నేనే ఏమంటున్నాంటే ఇప్పుడు మనకి ఒక టైమింగ్ ఇప్పుడు మనకి సాయంత్రం పూట క్రికెట్ ఆడడం ఇష్టము. అట్లాంటప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక ఐదు గంటల వరకు మనకు అది ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ ఐదు నుంచి ఆరు గంటల వరకు ఏదైతే మనం క్రికెట్ ఆడతామో అది ఇంట్రెస్ట్ ఉంటది కందండి. పొద్దునా నుంచి సాయం త్రం మళ్ళ దారి గురించి ఆలోచించి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆడతాం కదండి.
అప్పుడు మనం ఏం స్కెడ్యూల్ చేయాలి. తెలుసా మార్నింగ్ ఈ టైమ్కి నువ్వు ఇదే చెయ్యాలి ఈవినింగ్ కాసేపు నువ్వు బయట గేమ్స్ ఆడుకోవాలి క్రికెట్ కు కొద్ది సేపు ఆడాలి అలా మనం ఫిక్స్ చేసి పెట్టాలి. వాళ్ళకి మంచి స్కెడ్యూల్ చేయాలి. సాటర్డే సండే వాళ్ళకు హాలిడేస్ ఉంటాయి. సాటర్డే సండే ఏం చేయాలి. ఔటింగ్ వోచ్చే పార్క్ కు పిలుచుకెళ్ళాలి. ఆడిపించాలి. ఆ సాటర్డే సండే సాయం త్రంప్పుడు ఏమైనా కొత్తగా వాళ్కి యాక్టివిటీస్ నేర్పించాలి. ఇప్పుడు పిల్లల్లి కూర్చో బెట్టేసి వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ బట్టి కొట్టు నేర్చుకో ఇలా ఇలా చెప్తే పిల్లలకి మైండ్కి ఎప్పుడు దానికి నేను ఇప్పుడు కొత్తగా ఏం పెట్టానంటే ఒక రైమ్ పెట్టానండి రైమ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్ తను ఏదైనా ఒక ట్రై చేయండి వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు
ఏదండి కొంచం చెప్తారా ఓ అట్లా రైమ్ మాదిరి చెప్దామని అంటన్నరా అవునా సరే సరే అండి మీ ఆలోచన బాగుందండి మీరు నాకు తెలిసి టీచ్ కాదండి మీరు తెలుగు టీచర్ గా ట్రై చేయండి అండి మీరు ట్రై చేస్తే చాలా మంది పిల్లల కి ఉ ఉపయోగపడే విధంగా ఉన్నారండి మీరు
హ ఆ
మీలాంటి టీచర్లు రావడం వల్ల చాలా మంది పిల్లలు చనాా నేర్చుకుంటారండి నాకు తెలిసి
ఆ తప్ లేదండి లేదు నేను జస్ట్ ఎంబీఏ చేసి కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నానండి అంతే నా పిల్లలకైతే కచ్చితంగా నేను ఇలానె పా
ఆ అవునండి మీ పిల్లలు అయితే మంచి పెంచుతారని నాకు అనిపిస్తుంది ండి నా అభిప్రాయం అది అవునండి మీకైతే చాలా నాలెడ్జ్ ఉన్నట్టు అప్పుటు నాకు అర్థమవుతుందండి
థ్యాంక్ యూ అండి థ్యాంక్ ూ సో మచ్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సరే సరే అండి ఉంటామండి స